నాకు టై టైల్స్ హలో బా తిన్నావా అక్క మా అక్క డాక్యుమెంట్స్ చూస్తున్న ఏం చేసా సరే
ఏం చేయలే నేను సామాన్లు గడగలని అడ బయట వేసినా నా ఇది ఒక్క కాలు మాటాడుదామని అని అన్నా
ఏంది
ఆ సామన్లు కడిగావా
ఆ భార్గవ్ టివి చూస్తున్నాడు ఇంట్లో పోన్ చేయలే అమ్మాకి
చేసాను అప్పుడు మాట్లాడినాను
ఏమనా ఏం మాట్లాడినావు
ఏం మాట్లాడిన నార్మల్గా మాట్లా వాడు అబ్బీలు ఇంటికి వచ్చారా అని
ఊ
ఆరూతో సాయంత్రం అమ్మ వ వచ్చినప్పుడు పోయినాడంటే నాలుగు బైక్ యేసు కొన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తాంది చేస్తా అంటే అనింది
ఆ
ఇలిసీను ఊర్లో ఉన్నాడుంట
ఆ
నువ్వు చెప్పిందంట ఏపే అమ్మకి
ఏమనంది
ఏం అనలే ఎం చేస్తావ్లే అమ్మో ఏవీ బాధలు అండి ఆ ఇన్ని బాధ ఎన్నికింది మన బాధ మానుకుంది
ఆ
ఆయనండి వాళ్ళా తిటే రమ్మంటే రానే రాడు
ఆ
వాడట అంటాడే వాళ్ళ వాళ్ళు కావాలని అట్టే ఉండ ఇడి రాండి యాదోగుడు పెట్టించి యదోగుడు చేపిస్తాము అంటే వినరు ఇప్పుడు కన్నా తెలుసుకుంటే కదా అని ఆ ఆడ బాడిగలు కట్టుకుండా తోలిని తోళ్రు సరిపోతుంట దళ్ళకి దిళ్ళకి కే అరడతా
యడలే గాయత్రి ఆటీకి పోతే యాడ్ఆ
ఆ
ఆడపోతే ఆడల్ల అయి తంది ఇప్పుడే సమస్యలు మీద సమస్యలు మళ్ళా ఎక్కువ అవుతాయి ఇంకా అన్నాన్న
ఆ
కావా చెప్పు నువే పోయే దానికి కాదు ఆటీకి పోయి ఎక్కువ పంచాయతీలో జరుగుతాయి
ఆ
తెల్ తెలు తెలుసు కదా
అవును
అందుకే నాకు కూడా ఇ పో ఇష్టం లేదు ఏందున్నా ఇం ఈడే ఉండలా ఈడే ఏదో ఒక చేసుకోవాల బయటపడాలంతే అనుకున్నా
ఉం
మరల అంటారు నన్నే ఇప్పులా నేసుకో చరుకిచ్చున రాజ మాటతారని ఎన్ని మాట్లాడతారులే అప్పులన్నీ చేసుకొని వచ్చినారు ఇకా ఎన్నో వస్తుంటంగ ఇంకా మళ్ళా అత్తగారులాక్కడ ఉండాలని వచ్చినాడు అది ఇదని మళ్ళా ఇల్లు మాట్లాడతారు
ఏర్పడాల అంద ఒకరు ఒక రక్కాల
నేర్పిచినారు మార్చినారు అన్నీంగా అమ్ మలనే అంటారు అన్ని
అందుకే ఇగ ఏం చేస్తాము
ఉ తిన్నారా అన్నం
తిన్నాము
మళ్ళీ తిన్నాగ పొద్దు నుంచి అన్నాం కూడా తిన్లా
ఏమీ
ఆ మధ్యాహ్నం అది క్యాబేజీ పులుసు పోసారు
ఊ
ఇంక పోలేదు ఈ లోవర్ లేరు రూమ్ లో ఒక్క దాన్ని పోలే అక్కపోలే పొద్దున్న పోతే ఆ టిఫిన్ కి బోండా పెట్టినారూ అయి మాడిపో నూనె నూనె అంటట్లా లాస్ట్ లో తీస్ అది అయి అది కాక నల్లగా మాడినట్ అది అంతే సైఎస్ కొనింటే ఇంకా ఆడలా దగ్గు వచ్చిస్తుంది ఇప్పుడు ఇప్పుడే తగ్గింది.
మళ్ళా ఎక్కువ అయితది తినాక్
మద్యం రావడం లేదు లక్ష్మి చాన రోజులు అయిపోయింది దేవుడే అమ్మి ఏమో
అంతే అది ఇన్ఫెక్షన్ అయినప్ ఎపుడొస్తంది నీకు ఈ ఇన్ఫెక్షన్ ఏ ఉంటాది ఇంకేమీ
అదే దేవుడు దేవుందయ వల తగ్గిందిలే అనుకుం తగ్గింది చాలా రోజులు అయింది రావడంలా నెల నెలన్నర అయిపయింది.
అదే తినేది నూనె వసూలు ఎంట నా దగ్ వొచ్చెడవి తినాకు
అది ఒక్కోసారి గొంతులో ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చేస్తుందంట దగ్గు
ఆ నవలు తగినాయ
నవాళ్ళు తగ్గినయి గుళ్ళలు కూడా తగ్గిన మచ్చలా గ్ ఉండయి రౌండు గట్టయ్
నయి పోవు
అదేదో క్రీమ్ వాడితే పోతాయన్నవ్ కానీ ఇ పోతాయ్ వచ్తాయి లక్ష్మి ఇప్పుడు పోక్ పోయినాయనుకో త్రీ డేసు ఐమను విడిచిపోకుండా అట్టే అనుకో మళ్ళా వస్తాయి సడన్ గా నవ్వు పెడుతుంద ఎక్కువ మనం ఊకేసినాక ఇంగ వచ్చేస్తాయి అప్పుడే
అదే ఆ ఆ రోజు ఆ ఇంటిపండె చెసినాడు వాప్ పంజేష్న్నాయా మామది
గ్యారోప్పన్ చేసిన్ తల్లి ఆయిన్మెంట్ పట్టిస్తాంటే ఇంకా ఎక్కువ నవ్ మళ్ళీ గుళ్ళలు యాడోలు తల్లిద్ వొద్దుగ మళ్ళీ వస్తాయని నేను అది వాటంలా
ఇదండి ఇన్నరమ్మా ఉన్నీ ఇ లే ను అంటివి
ఉన్నీలేంది మావ ఏం చెప్పినడు చెప్పు మావ చిన్నది వాడద్దు మువాన్ టే మామ ఏమన్నాడు చెప్పు నవ్వలు నాకు నేను కూడా అదే గాయత్రి వాడేది నవ్వాళ్ ఎక్కువ ఉండే తగ్గిపోతుంది నవ్ వస్తేనే తగ్గిపోతుంది నాకు తగ్గిపోయేది కాదు నాకు నవ్వు ఉంగా ఇది ఎక్కువ వచ్చేటు గేదుము మళ్ళ వచ్చినయిద దుల్లాగా వచ్చినయి తెలుసా అది రెండు నాల్లు వడలకి
మామ కేం తెలికోకుండ ఊకే వాగు
దద్దుల్గా అది చీమ కుడితే దద్దుల్లాగాస్త జూడు ఆట దదుల్లాగయిపోయింది అదంత
ఆ అందుకే నేను ఆ వద్దు ఆండ్ ఇన్ని వాళ్ళు తగినట్టే చూసి ఇస్తాడు సార్ అయితే
ఫస్ట్ అంటే అది ఫస్ట్ టైమ్ కదా అడిగి పోవడం మా అప్పుడు ఫస్ట్ కోర్స్ కోర్స్ సువైజ్ ఫస్ట్ దిచ్చాడు తగ్లిను వాడితే మార్చి ఇన్ టాడు చూసి ఇగ తగ్గలేదు కదర ఈ వాడతన్నా కూడా అని
మనీ మార్చి ఇచార్మళ్ల అందుకి వద్దులే అంటే ఇనలే
మా ఇంగ సర్లే మా రాకుటెఅండి ఇంటికి వచ్చి నాక చేయించుకుంటె ఇడేమో
ఇంగేముంది ఒక నెలవస్తదిలెండి మొ ఎత్తుకున్నా నేను
చెప్పు చెప్పు ఏము గాలె ఏం మళ్ళ అట్టిగా ఎక్కువైపోతుంది అని అమ్మ కూడా
ఆ
ఏంలే ఇంకేమీ
ఉ
ఏమంట
ఏంలేబ్బా
అండగా పొద్ద్దన అంది ఇల్లు అంతా తుడిచినామా అమ్మ కూడా వచ్చానే ఇల్లు తుడిచినాను అనింది
ఆ
అవ్వ మాట్లాడి అవోకి ఇచ్చి అవ్వ కి మాట్లాడతాంటే అవ్వ ఎమ్మా బాగుండవాఅని అనే బాగుండవా నువు బాగుండవాని
నువ్వాం
మాటలు మాట్లాడింది ఇంక అంతలోపు
నేన్ చేస్తా అంటే బిజీ వచ్చింది ఫోన్
అదే అంత లోపుఎవరో వచ్చు కాయలు వాళ్ళు మా గళగల్లా వుంటే సార్లేవ ఉంటా అని కట్ జేస్తి
నిన్న టాజన్ ఎమ్ చేయలే ఫోను ఇప్పుడు చేసింటే బిజీ వచ్చిందా ఇంక మావకు జెసి మాట్లాడినాంక నీతో నీకు చేసినా
గూళ్ళన్నీ దుడిచిన ఇంగ బండలు ఇంకా పొదని దుడుచుకోవచ్చులేఅని గము
ఏం చదవో ఇం రేపు అన్నా రేపు హాలిడే కాబట్టి రేపంతా చదు పోవాల
చదుకో బా
రేపతావా ఓక మూడు యూనిట్లా చదివమనుకో మళ్ళామన్నాడు వైవ ప్రసి వాళ్ళకు వైవ ఉంటుంది వాళ్ళక అయిపోయినాక మధ్యాహ్నం నుంచి మళ్ళా చదువుకోవచ్చు సండే మాకుంటుంది సండే మధ్యాహ్నం కల్లా అయిపోతే మేలే వైవ మ
సోమవారం నుంచేనా ఎగ్జామ్స్
సోమవారం నుంచే చూడు సండే గ్యాప్ పెట్టుకోకుండా వైవ పేట్టేసింది ప్రిన్సిపల్ ఏమనిందంట సియారు ఉంటల్లా అ పిలోడు ఆ పిల్లోడు అడిగితే
ఉమ్
ఏంది మేడమ్ గ్యాప్ లేకుండా కుండా పెట్టి కొంచెం ముందు పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఇం రేపు మనన్నట్లో పెటుకోవచ్చు కదా మేడడంన్నాడంటా ఇంకా నయం ఎగ్జామ్ రోజు పెట్టలా మేలు అనుకోవాలనే ఓరక్షంగా
ఏమోలే ఇ రెండు నాలుగు తట్టుకోండి ఇక ఏం చేస్తాము
ఆ ఆ ఏం చేయాలంటావు
అందుకే చదుకో ఈలోపు కాలీగా కాలీగా ఉన్న తరువాత చదువు కుంటాడంట కొన్ని కొన్ని యూనిట్లు
ఎగ్జామ్ ఆ రేపటి నుంచి ారు ఈ రోజా బుక్కు గురించి ఈ ప్రాజెక్టు టెన్షన్ లో చదివినా ఎక్కదు లక్ష్మి
తాలింపు సరిపోలేదన్నా
అదే అది బుక్ చేపియాలి అవి పేజ్ నెంబర్ చూసుకోవాలి అవి దాని టెన్షన్ లో చదివినా అసలు ఎక్కదు అందుకే హదుగామ్ ముగ ఈ రోజంతా అది మూడు నాలుగుదాని ఫోన్ చేసుకుంటా ఆడికి పోయిన పిల్లోడి కి అయిపోయిందా వస్తునవారా పోయి సైన్లు పెట్టి కోవాల అ ఇన్ని పనులు ఉన్నాయి ఇంగా బుక్కె కాల మళ్ళా రేపుపోవాల్ తినోస్తున్నేమో
ఆ
ఒకరిని వోమో ఒక ఎవరో ఒకరిని పోమాంటం
అంతేలే
అందరినీ యాడ పోయి ఆమె ప్రిన్సిపల్ ఇంటికి పోయి పెట్టించుకోవాలంటా సైన్ ఎవరో వోర్ బాయ్స్ పోతార్
తే ఎవరో ఒకరు పోతే సరిపోతాది అందరు ఒక
ఇ కడుపు నోస్సంది నాకు న సచ్చిపోద మధ్యాహ్నం అయితే భయంకరంగా నోచ్చింది లేయాలేక పోయినా. ఎవరు లేరు అది కాకా ఆ రూమ్ లో
హ్మ్
సర్లే
సర్లే అయితే ఉంటా ఆ బాయ్